హలో
హలో
ఏం చేస్తన్నవు
ఇప్పుడే తిన్న
మ్మ్ బాగుందా ఫుడ్డు
సుప్పరుంది
నాకు కొంచెం తీసుకోని రా ఈసారి ఇంటికొచ్చేటప్పుడు
మ్మ్ సరే క్యారీ కట్టుకొని వస్తా
మ్మ్ సరే నీ కస్ సెండ్ చేసా చూడు ఆ టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం నువ్వేమైనా కొత్తగా చెప్తావంటే వింటాను
నాకి రాలేదు నువ్ సెండ్ చేసిన టాపిక్
రాలేదా
యా చాలేన్
ఉండు ఉండు వేరే అమ్మాయికి సెండ్ చేసా
ఒద్దులే ఏదో ఒకట్ మాట్లాడుతనాగు
ఏమి మాట్లాడవు లే సొల్లు చెప్తావు
మీరు ఇంకా అదే కదా చేయాల్సింది ఇంకేం చేస్తావ్ చెప్పు
మీరు
మీరు చే కలాం లో ఇల్లు కట్టిస్తామన్నారు కదా ఎప్పుడు కట్టిస్తా
ఇల్లు మా నాన్న ఇల్లు గయడు ఏం దైడు లే వే
ఏందే
అంటే ఇంకా
అప్పుడు నువ్వే అంటుంటివి కదా
అప్పుడు వాళ్ళు చెప్పినారు నేనన్నాను అంతే నేను గాదు గదా కట్టిచ్చేది అక్కడ
కట్టివ్వాలనుకుంటే కట్టివచ్చు ఇంగ బీ టెక్ తర్వాత
అవున్లే అది నిజమే
ఉమ్ లేదు నేను లేదు నేన్ కాదు
ఆ సర్లే గాని ఏదన్నావు
నీ బీ టెక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తావ్
అంటే
అంటే నువ్వు ఎం టెక్ వెళ్తా అంటు
ఏమో లహరి నాకేం తెలియదు ఏం ఆలోచించల నాకేం వస్తాదో గూడ నాకు తెలియదు దాని గురించి నువ్వు చెప్పు నువ్వు నువ్వన్నా స్కిల్స్ కాని నేర్చుకున్నావు నువ్వే చెప్పు
ఆ అబ్బా అంత సీన్ లే
ఆనీ ప్లాన్స్ అయితే ఏం చెప్పవు పక్కనోళ్ళే తెలుసుకోవాల అనుకుంటావు ఇదే నాకు నచ్చదు నీలో
ఓ వచ్చేదే ఇప్పుడు నువ్వు ఏదో మాట్లాడమన్నావని అడు తున్నా అంతే నాక్కూడా ఇంట్రెస్ట్ లేదు
నా గోల్స్ అన్ని ఏం చెప్పం అసలు నాకు గోల్సే లేవు
అవన్నీ కాదు కానీ బ్యాంగ్లూరులో వెళ్తావా కర్నాటక వెళ్తవా చెన్నై ఎళ్తవా
బ్యాంగ్లూర్ కెళ్తాన్లే బ్యాంగ్లూరుకి వెళ్తాను
బ్యాంగ్లూరుకి వెళ్తవా నేను కూడా వస్తాను నీతో పాటు బ్యాంగ్లూరుకి
ఒద్దు లే మనిద్దరం ఒక చోట ఉంటే కుదరని పని
ఆ
మనిద్దరం ఒక చోట ఉంటే గొడవలొస్తాయ్
ఎందుకో అలాగా
అంతే దూరంగా ఉంటేనే మేలు
ఓ నైస్ డెసిషన్ డియర్
మ్మ్ నువ్వెట్లా నీ వోళ్ళు ఉన్నారు గదా నాతో ఉంటే నువ్వేం నేర్చుకో
అబ్బా
మ్ వాళ్ళు అంటే నాది సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కాబట్టి
మ్ అట్లంటావ?
నేన్ గీనుంటే అస్సల్
మ్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్మున్ని బీటెక్ జాయిన్ చేసింది.
మ్
కానీ కానీ బీటెక్ క్లాస్లకి పంపిద్ ఆ పాప వాళ్ళని. వాళ్ళ తమ్ముని. అది నెక్స్ట్ వేవ్ ఐడియా ఉందా నీకి?
నెస్ట్ వేవా?
మ్
తెలీదు వె.
అవేవే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ ఇయర్ నుంచే జాయిన్ చేపిచ్చుకొని
ఆ
బీటెక్ జాయిన్ చేసింది ఇట్ల మామూలు క్లాసెస్ కి కాదు అట్ల నెక్స్ట్ వేవ్ లో ఫస్ట్ ఇయర్ నుంచే, ఫస్ట్ డే నుంచే ఆ వాళ్ళకి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్వి కోడింగ్ అవే నేర్పిస్తారంట. చాన బాగ గ్రిప్ వస్తదంట అట్ల చేపిస్తే. నేను కూడ ఇంక ఎవరన్న అట్లా నన్ను అడిగితే నేను అదే సజెస్ట్ చేయాలనుకుంటున్న అది చాన బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచే బాగ ప్రాక్టీస్ చేపిస్తారు. అది కాకుండా వాళ్ళు చానా నాలెడ్జ్ పర్సన్సే ట్రైన్ చేసేది.
అవునులే అర్థం అయింది.
బాగ నేర్చుకోవచ్చు పిల్లలు. మా ఫ్రెండ్ వాళ్ళు కూడ కాలేజ్ కి పోతారు ఊకే సెమిస్టర్ వరకే కానీ వాళ్ళు ఇంకా నెక్స్ట్ వేవ్ లో తీసుకుంటున్నారు ట్రైనింగ్. ఫస్ట్ ఇయర్ నుంచే, ఇంకా వాళ్ళకు కూడ బాగా వచ్చు కోడింగ్ సెవెన్ మినిట్స్
ఇంకేం మరి
తిన్నావ నువ్వు?
లేదు ఇంక నేను తినను అంతే
తిను కడుపు నోస్తుంది అంటున్నావ్ తినకుంటే ఎట్ల
ఏమ్ వద్దు టాబ్లెట్ వేసుకున్నా ఇంక ఏం తగ్గిపోతుందిలె
ఏం బాలేదా?
లేేదు ఎందో కడుపు కాలు నొప్పి చేస్తన్నాయి
ఇంటికి పోతావులే ఒక్క రోజుంటె
మ్ నువ్వు రా ఏం చేస్తావు హాస్టల్లో
ఏం చెయ్యను ఊరికె ఉంటా
నిన్ను నమ్మడానికి అస్సలు కుదరదు ఏది నిజాలు చెప్పవు కదా
ఇంకేం చేస్త శ్రావణి రూమ్ లో ఉండి ఇప్పుడు ఏం చేస్తున్న
అయితే రావచ్చు కదా ఏం చేస్తావు?
నాకు రావాలని లేదు. ఇంకెవరు ఉంటారు చెప్పు ఇంటి దగ్గర నేను, మా అమ్మ, మా పెద్దమ్మ ఇంగ.
ఇంక మా ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అమ్మ నేను మా అమ్మ నే. మీ ఇంట్లో అన్న ఎవరో పెద్ మా ఇంట్లో నేను మా వచ్చుంటే ఇప్పుడు మార్నింగ్ వెళ్తాడు ఈవినింగ్ సెవెన్ అవుతుందివే ఇంకా ఎప్పుడు
జ్ఞాను
మధ్యహ్నం ఉంటది జ్ఞాను పక్కన జ్ఞాను జ్ఞాను ఏందోలే ఈ మధ్య ఒక మాదిరిగా బిహేవ్ చేస్తది ఆ పాప ఉ ఆ పాప పని ఆ పాప సరిపోతంది ఆ పిల్లకి నాకు గొడవలే ఆ పని చెయ్యి ఈ పని చెయి కొట్టుకుంటాం
అట్లే ఏం ఉండదిలే ఇగా
ఎవరున్నారు అమ్మీ
అట్లా ఎందుకుంటారువే అక్క చెల్లలు అన్నాక బాగా క్లోజుగా ఉంటారు
ఆ బాబప్పుడు వదినా ఉండేదే నేను ఉండండి
అవును ఉండాలి నువ్వు ఉండాలి అబ అప్పం పెద్దదాన్నివి ఉ మీ పిన్ని వాళ్ళ ఇంటి పోవా
ఆ పోతా
ఎక్కడా అక్కడెక్కడ వేరే పిన్ని మానూర్లో పిన్ని కాదు
ఉ పోతా వాళ్ళ ఇంటికి కూడా మొన్న మా పెద్ద పెద్దమ్మ వాళ్ళు మా అక్క తెలుసు కదా మా అక్కమ్మ బావ
ఆ తెలుసు కుం కొంచు
ఊ వాళ్ళు మొన్న బర్త్డే చేసిండ్రీ స్నేహ ఆ పాప చిన్న బిడ్డది
ఆ
ఆడే వన్ వీక్ ఫోర్ డేస్ ఏమో ఉండేస వచ్చా
ఊ ఇంకా మళ్ళి పోవా
పోతే మళ్ళీ వాళ్ళు ట్రిప్ వేస్తున్నారా
ఆ చెప్పిన అహోబినంకి పోదాం అనుకున్నారు కదా
ఆ అది అయిపోయింది మేడం ఇప్పుడు ఇక్కడికి శివుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటా
పోవాల అనుకునేది పోలే కదా మీ అక్కకి బాగాలేదా ఆని
అదే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో పాండిచేరి అరుణాచలం అక్కడికి వెళ్దా స్తాము అన్నారు చూడాలి
ఉ
నువ్వు కూడా మీ నాన్న అడుగుతాలి నేనే మీ నాన్న అడగని మీ అమ్మని అయితే అడుగుతాను చూడు
అమ్మయి వద్దాటాది మామమ్మి క్లాంట్
నాకు మీ నాన్నతో మాట్లాడాలంటే మాట్లాడలేను మీ అమ్మతో అయితే మాట్లాడగలను
ఎవన్న అంటాడా షాని అన్నిసార్ట్లు చూసింటా నువ్వు
చూసిన కరి నాకు మీ నాన్నై నాకు మాట్లాడలేం లహరి ఎవతో మాట్లాడిన అమ్మా వాళ్ళతో అయితే మాట్లాడగలని ఏమని అడిగేది చెప్పు మీ డాడీని ఏమని అడిగితే పంపించక ఆ
పంపిస్తారు లేదు వాళ్ళు పంపిస్తారు నాకు ఇంట్రెస్ట్ లేదు
కే ఫస్ట్ నీకు లేదని చెప్పు
ఆ మరి మీ అక్క మీ బాబా వాళ్ళంతరూ వస్తే నేను ఎట్లా
అదే నేను ఉన్నాను కదా పక్కన ఇవ్వే వాళ్ళ ఇంటికైతే పోతావు కదా
నువ్వున్నా కూడా మీ ఫ్యామిలీ ఫేర్
లేదు ఏం కాదు మనిద్దరము ఏం న్నారువే నేను నిన్ను చూసుకొని మంచిగా తీసుకోని వస్తా నీకు అసలు బోర్ కొ ట్టనీను
వాళ్ళు ఏమనరు నాకే నోటి దూలేఎక్కువ నేనే అడుస్తుంటాను అదే నా భయం
లేదు మా వోళ్ళకి అందరికి నోటిదూలే ఎక్కువ నీలాగనే
వద్దులే బాగోదు ఇలాగే డీసెంట్ గా ఉంటాను నేను కూడా
దగ్గొస్తుంది నువ్వు డీసెంట్ అంటే నువ్వు మా చెల్లి ఒకే జాతికి చెందినవారు
ఎవరు నేను
మా చెల్లి
ఆ
ఒకే జాతికి చెందిన వారు అరుస్తనే ఉంటారు
అవును కదా
హ్మ్
నా ఆ పాప కంటే ఇంగ నేను ఎక్కువ
హ్మ్ ఇద్దరూ ఇద్దరే
హ్మ్
హ్మ్
ఈ పాప అయితే పిలిచినా కూడా పలకదు తల్లి మీ అమ్మ చెప్తున్నా కూడా వాళ్ళక
నువ్వేమి ఏమైనా అన్నావేమో ఆ పాపని అందుకే పలకిండదు
ఒక్క నేను ఆ ఇంటికి పోయినవేళ నుంచి మీ పాపతో మాట్లాడిందిలా చేసిందిలా
హ్మ్
ఇంకా మెచ్యూర్ అయినప్పుడు నేను చూడల ఇంకొకసారేమో ఫోన్ లో మాట్లాడింది
హ్మ్
ఇంగ అంతే పిలుస్తునే ఉల్కదు మీ అమ్మ చెప్తున్నా కూడా మాట్లాడినీయదు ఇంగ ఏమో లే పిల్ల అనుకుని వదిలేసి
అంతేలే ఏమవసరం ఆ పాపతో నీకి అట్లే మాట్లాడేవ లేదా ఆ పాపదే తప్పు కదా ఇంక మనం ఏమంటాం అ నేను మాట్లాడిచ్చిన బా నేను సాటర్డే హాలిడే అయితేనే వెళ్లేది సాటర్డే హాలిడే అయితే వెళ్తా లేదంటే లేదు
అంటే మీకు హాలిడే లేదు సాటర్డే అంటే నీకు తెలీదు కన్ఫామ్ గా
ఫ్రైడే అయితే కన్ఫామ్ చెప్పినారు అంటే సిఎస్సి డిపార్ట్మెంట్స్ వాళ్ళకి హాలిడే అని చెప్పేసినారా ఇంకా మాకి చూడాలి
మరి నువ్వు అరుణాచలం కు పోయేది ఎప్పుడు శివాని
నెక్స్ట్ మంత్
ఎప్పుడు హాలిడేస్
ఏమో లేవే పోతే పోతాను లేదంటే లేదు
మాకైతే ఇప్పుడు మొన్న సెకండ్ సాటర్డే హాలిడే లేకుండా కాలేజ్ పెట్టుకున్నారంట
ఏవి
అంటే ఇప్పుడు త్రీ డేస్ వస్తాయి సెకండ్ సాటర్డే ఫైడే సండే అట్లా ప్లాన్ చేస్తారు
ఊ
ఊ
ఇంకేం మరి
తేన్కో కొంచం
తినే
తింటే మంచి స్ట్రాంగ్ ఉంటావు
నేను ఆల్రెడీ స్ట్రాంగ్ గర్ల్
నువ్వా
అవును నీనే
వీకు గర్లుకి కేర్ ఆఫ్ అడ్రెస్స్
ఎవరు జెప్పారు నీకు అలాగ
ఎంత వీక్ ఉంటే అన్ని సా
చెప్పాల గానీ అనాల నిన్ని
అంత లేదు ఇవన్నీ నేనన్నీ ఒకటే
అంతలేదు మా అమ్మ ఐతే ఆ పా ఆ ఏం ఎంత చిన్నగా ఉంది ఆ అక్క కూడా సరే అనింది
యా యిక్క ఏం ఆ ఇక్క నా